హలో ఏం చేస్తన్నారు
చేయలేదు ఊరికే ఇంకా అట్లా ఉన్న ఖాళీగా రాస్ కుంటా ఉన్న రికార్డ్స్ అట్లా ఇట్లా
అవునా తిన్నావా ఆ తిన్నా, ఏం రాస్తాన్నావ్ నువ్వు.
నేనా డీప్ లాండింగ్ గానీ ఇంకా అది రాస్తా ఉన్నా
ఓ అవునా రికార్డ్స్ అవంతా ఉన్నాయా మీకు
ఉన్నాయి ఇంకా అవి ఖచ్చితంగా వాటికి మార్క్స్ ఊరికే వేస్ట్ అసలు రాసి ఏం అంటే ఇంకా రాయాలి కాబట్టి రాస్తాన్నాము
అవున్ ఊర్కె వేస్ట్ అవంత
కదా అదీ దాని బదులు ఇకేవన్న చెప్పింటే బాగుంటది అసలు ఇంట్రెస్టే ఉండదు అసలు అవి రాయాలంటే
అవున్ అసలు ఏదో చెప్తారు ఊరికే ఆ రి కార్డ్స్ కొనీకంతా డబ్బులు వేస్ట్
నిజమే అసలు మాకైతే ఇంకో సబ్జెక్ట్ అయితే ఫైవ్ ఫైవ్ ఎక్స్మెంట్స్ ఉన్నాయా, అదీ ఒకే ల్యాబ్ లో టూ సబ్జెక్ట్స్ జరుగుతాయి.
ఆ
కానీ ఆమయితే ఫస్ట్ టైమ్ ఒకే రికార్డ్లో రాయండ్లే తక్కువ తక్కువ ఉన్నాయని చెప్పింది మళ్ళా వచ్చి ఇప్పుడు సపరేట్ రికార్డ్ పెట్టు అంటే మళ్ళా ఇంకొ రి కార్డ్ పెట్ కొనుక్కోవాలి, ఈ రోజు రికార్డ్ కోసం అని బోతే అప్ప రికార్డే ఇయలా. మనం డ అబ్బులు ఇచ్చీ మనం కొనుక్కొని కూడా రికార్డ్ ఇయలా పెద్ద ఓవర్ యాక్షనోడు.
ఆ అసలు భలే అట్లా చేస్తే ఎట్లా మనీష్
అదే మన డబ్బులు మనం ఎన్ని రికార్డ్స్ కొనుక్కుంటే ఏమి, వాళ్ళకే కదా బెనిఫిట్ మనం డ. అబ్బులు ఇస్తే మళ్ళి ఇంకా నీష్టా ఏ డిపట్మె డది ఇదని చెప్పి ఇంకా పెట్టిచ్చినారు గ్రూప్ లో ఈ రోజు ఇంకా రేపే లాస్ట్, మళ్ళా కొనుక్కొని కూడా ఉండదూ రికార్డ్స్ అని మెసేజ్. పెట్నారు
అసలు వాళ్ళేం ఫ్రీ గా ఏమి ఇస్తాన్లేదు కదా, అసలు డబ్బులకే కదా, ఆ.
ఎండ చచ్చిపోతన్నాయ్ నా పెద్ద
ఆ
మేమైతే మధ్యాహ్నం తింటా ఉంటిమే, ఎవ్వ లేరు కదా అనీ సె సినిమా హాల్లోనీ. ఉంటదీ అర్ దింటా ఉంటే ఈడ తినగూడదు, స్మెల్ ఒస్తది, గెస్ట్లు ఒస్తారు గ. రా గెస్ట్లు ఒచ్చినప్పుడు, స్మెల్ ఒస్తే బ్యాడ్ స్మెల్ లాగా ఎలా ఉన్. టది వాళ్కీ, చెప్పన్ మీరే బయట్కి ఎళ్ తినండి, అది ఇదీ అన్నాడు.
అవున్ కింద ఏం పడేస్తారా ఇన్
అదే కదా చిన్నపిల్లలమా అదే ఇంకొచ్చినాడు ఏందో పెద్ద సోదిలాగా చెప్. ఈ మళ్ళ ఏ సీ లు అన్ని ఆఫ్ చేసి పోయినాడు, ఏం మనుషులు కనిపీలేదేమో చూసేకి.
అసల్ నిజంగా మీరు కంప్లైయింట్ ఇయాల్సింది
ఆ అయిప్ప మళ్ళీ మళ్ళీ మీరు ఏ డిపార్ట్మెంటు అది ఇది అంట
ఆ వాళ్ళకి ఏమి అసలు వీళ్ళంతా చానా ఎక్కువ చేస్త తారు
అదే కదా
ఆ
సోది మోహాలు
మ్ నువ్వు ఏమన్నా నేట్ నచ్చుకుంటా నేను ఏం లేదు ఊరికే ఉన్నా ఇంకా కొద్దిసేపు ఉంటే పడు కోవాలి టైం అయితా ఉంది కదా, నువ్వు ఏ టైం కి పడుకున్. తవ్ రోజు
నేనా ఇంకా లెవెన్ థర్టీకి అట్లా పడుకుంటాం ఇంకా నేను సాయంత్రం ఇంకా స్నాక్స్ అట్లా తెప్పించుకొని తినిన్ టిని బయట్ మా పక్క బోండాలు తిన్నా మా పక్క రూమ్ పాప వెళ్ళి టి బయట
ఆ ఆ
మా అలోపో ఇంకా పోవాల్సిన ఉండేది వాళ్ళు సాయంత్రం తింటారు సాయంత్రం రోజు బయ బయట పోయి తెచ్చుకుంటది ఇంసప్పుడు నాకు బదు మ ఇంకా పిల్ తో తెప్పించుకున్నా తినేసి నా ఇంకా వాళ్ళ రూమ్ లోకి పోతే ఇంకా వాళ్ళ రూమ్ లో అలా ఫ్రెండ్ ఉండే బర్త్డే పాపని
ఆ
ఇంకా ఆ పాపా రెడి అయితా నింది ఇంగ
ఆ
ఇంకా రెడీ అయ్యి వాళ్ళు బయటకెళ్ళినారు కేక్ కట్టి ఇంగ్ అని
ఆ మీ ఫ్రెండ్స్ ఆ అన్పిలే ఇంకా మామూలు ఇంకా
మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఆ పాప కూడా తెలుసు నాకు
ఆ నీకు హింద ఆ ముస్లిమ్స్ లో ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు ఆ వాళ్ళు బిర్యానీ తెచ్చిస్తారా నీకు రంజాన్ కి అ
ఆ తెస్తా అంటారు వాల్ వాళు ఇంకా ఏమో రారు
ఆ బాంటుంది కదా ఆ అవునులే అవును నిజమే బాంటుంది బిర్యానీ వాళ్ళు చేస్తే
ఆ మాకైతే మా హాస్టల్లో అయితే ఇంకా వీళ్ళు ఉపవాసాలు ఉండే వాళ్ళ అయితే పొద్దు పొద్దున్న చికెట్ లోనే తెచ్చిస్తారు మసజద్ నుంచి ఫుడ్ ఎత్తుకొని వస్తారు
ఆ అవును అట్లా చేస్తే ఇవి చానా మంచిది హాస్టల్లో పిల్లోళ్లు బయటికి పోలేరు కదా పొద్దు పొద్దున్న ఆ కనీసం సాయంత్రం అట్లన్నా అయితే పోయి తెచ్చుకుంటారు మ ఆ మాకి ఆ మాకి దగ్గర్లో మామూలుగా ఆ బొరుగులు మిక్చర్ ఉంటుందా అక్కడ ఆయన అయితే మామూలుగా స్టూడెంట్స్ ఉంటారు కదా కొంచెం ఉపవాసం అట్లా వాళ్ళకి హాఫ్ వైట్ కే ఇస్తాడు ఆయన ఇట్లా
ఆయనకు ఎట్లా తెలుసని అంటే ఎవరు ముస్లిం అని తెలుసు అది
అంటే ఇప్పుడు ఇంకా ఇంత వయసు వచ్చిన పిల్లలు ఊరికే పోయి పది రూపాయల్కి ఇరవై రూపాయలకి మేము ఉపవాసం ఉన్నామని అట్లా మోస్ట్లీ ఎవరు చెప్పరు కదా అబద్ధాలు అట్లా మేబి ఆయన కూడా ముస్లిమ్స్ ఏమో అందుకని. ఆ నిజమీలు అంటే వాళ్ళకి ఏదో చేతనైదంత చేస్తారు కదా ఒకవేళ వాలి ఎక్కువ ఎక్కువ చేయలేకపోయినా
అదే బా పెట్నాడు
ఆ మేలు అట్లీస్ట్
మామూలుగా ఒకప్పట్లో పది రూపాయలే బొరుగులు ఇప్పుడు ఏంది పది రూపాయల రౌండ్ ఫిగర్ నుంచి ఇప్పుడు ఇరవై రూపాయల్ రౌండ్ ఫిగర్ అయింది. పది రూపాయల నోటు పోయింది ఇప్పుడు ఇరవై రూపాయల నోట్ అయింది.
అవును ఇక్కడన్న మేలు ఆ ప్రతి ఒక్కటి అంతే పెంచేసి
అదే ఇప్పుడు ఇరువై రూపాయలు ఇగ కొద్ది రోజులు పోతే చిన్నగా చిన్నగా కొద్ది దగ్గర అయితే ట్వంటీ ఫైవ్ అంటాన్రు.
ఇంకా ఇక్కడన్నా మేలు గుళ్ళ దగ్గర అయితే ఫిఫ్టీ తీసుకుంటారు తెలుసా చిన్నది బొరుగులు మి మేము ఇంతకు ముందు ఉమ్ శ్రీశైలం అందుకు పోయినప్పుడు ఆడ తీసుకుంటే ఆయన ఫిఫ్టీ తీసుకున్నాడు.
యా అదే బాగా వ్యా వ్యాపారం బాగా తున్నారు
ఆ అసలు బలే కానీ ఇంగా ఇచ్చేసి నాక వద్దని చెప్పలేము కదా ఇక కావట్టి
అంటన్నారా మళ్ళా ఇంకా యాడన్నా కూర్చుంటే టీ ఉంటాయి షాప్స్, వాటి దగ్గర అయితే ఇంకా థర్టీ అంటరు.
ఆ ఆ
ఇగ కొద్దిరోజులు పోతే యాభై రూపాయలు చేస్తారెమో ఇంక
నిజంగా ఇంక ఏం కొనుక్కోకుండా తినుకోకుండా ఉండలేమో అవన్నీ ఇంట్లోనే చేసుకొని ఆ ఆ అవును అన్ని ఇంట్లో చేసుకుండేది మేలు. ఆ బయట దుమ్ముకి ఇంక మొత్తం మట్టి మట్టి బడుతుంది.
ఇంట్లో చేసుకోనికే మేలే అంటాం కాని మనకి బరువుయిపోతే ఏముం దిలే తెచ్చుకుందాంలే అన్నేలా ఉన్నారు. జనాలు కూడా అట్లా ఆ అదే రాను రాని ఈ జనరేషన్ లోనే ఇంగా బద్ద కం అసలు ఏది టెక్నాలజీ పెరిగే కొద్దీ
ఆ అంతే చానా ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటే బాగా మంచి
చానా అసలు నాకైతే ఇంగా రీల్స్ చూస్ తాంటే క్రేవింగ్స్ వస్తా ఉంటాయి చూడు. అమ్మో వద్దులే నోట్లోంచి ఇంకా ఆ
ఆ ఆహా అంతే బాగా మనమే అన్ని నేర్చుకొని మనమే చేసుకోవచ్చు.
అదే చానా నాకు కూడా అట్లా వంట చేసుకోవడం ఇష్టం బాగా
ఆ నీకు వచ్చా ఏమన్న వం
ఆ కొన్ని కొన్ని ఈ మధ్యనే నేర్చుకుంటానా ఒకప్పట్లో ఏం వచ్చేయి కాదు. ఈ మధ్య చిన్నగా నేర్చుకుంటున్నా.
ఆ
ఎందుకో నాకు ఇట్లా వీడియోస్ చూసి అట్లా ఇట్లా వంట చేయాలని ఇంట్రెస్ట్ చస్తాది
ఆ
నువ్వు చేస్తావా
ఆ నేను చేస్తా కొన్ని కొన్ని చేస్తా నాకి గులాబ్జామున్ ఇష్టం అంటే చేస్తా బాగా మా ఇంట్లో ఎప్పుడు చేసిన ఒక టూ టైమ్స్ అట్లా ఏమన్నా చేసింట టూ త్రీ
ఆహా మా అమ్మ చేస్తది మానే ఉంటది.
ఆ అవునులే ఏముంది ఈజీనే కదా ఎట్లా అది ప్యాకిట్ బయట దొరుకుతుంది తే చేసి పిండి కలిపేసి చేసేస్తాం అలగా
చేసేయడం ఇంకా దాని ఆ నెయ్యిలో గాని ఇంకా నూనెలో గాని నెయ్యిలో ఎస్తేనే ఇంకా ఫ్లేవర్ బాగుంటది మామూలుగా అయితే
అవును నిజమే ఇంకా చాలా సాఫ్ట్ వస్తాయి
అదే ఇంకా నెయ్యి లేనప్పుడు ఇంక నూనెలో వేసుకోవాల్సి సిందే
ఆ అవును అసలు ఆ పిండి పాలు కలిపినాక ఆ వాసన ఎంతో బాగుంటదో అసలు
చానా అసలు
ఉమ్ ఆ అవును చిన్నప్పుడు ఇస్తా అండి కదా మ ఈపాల్ పిండి అంగన్వాడిలో అసలు మేమైతే స్కూల్ లో ఎండా కాలం ప్రతిసారి పోయి కవర్ ఎత్తుకొని పోయేది ఆ అంగన్వాడీలో పోయి పెటించుకుంటాంటిమి నువ్వు తిటాంటివా పాల్
తింటా తింటా బా తింటా ఇంకా నేనైతే చిన్నగున్నప్పుడు ఇప్పుడైతే అంటే మన నేను పాల పిండి లో స్కూల్కి పోయినప్పుడుయితే నేను కూడా పాలపిండి స్కూల్ కి పోయినానా అప్పుడైతే కురకురలు ఇచ్చేవాళ్ళు తెలుసా చిన్న చిన్న కురుకులేను ఆ చిన్న చిన్న కురుకు లెలు ఇచ్చేవాళ్ళు నేను దాని కోసమే పోయేదాన్ని
ఆ చిన్న కుర్చీలు ఉంటాయి ఆడింగా చాలా బాగుంట టది
నాకు ఇ నిద్రోస్తుంది
ఆ ఇంకా నేను కూడా పడుకోవాల ఇంకా
ఆ సరే మరి
ఆ ఇంకా ఏమి మీరు పడుకునేస్తారు కదా ఇంకా
ఆ పడుకునేస్తాను సరే అయితే మరి బాయ్ ఆ బాయ్
ఆ